అది కాపీ చేస్తే రావట్లేదు మళ్ళీదీసేశీ టైప్ చేస్తే వచ్చింది
మరే కాపీ చెస్తే రాల మరి
అది చెప్పాలింగా
నువ్వు అడగాలి కదా నేేను చెప్పాలంటే
హుమ్ చెప్పు చెప్పు ఏం చేసుర్రు
ఏం లేదు జస్ట్ స్లీప్ ఎసినా ఇప్పటిదంకనే
హుమ్ ఇప్పుడే లేషినవా
హా ఆయింతర్వతే పెళ్లి చేస్కంట ఓ అవును గాని మా అక్క ఎందుకు లేవట్లేదు ఔ సే
హుమ్ హు
యా
హ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిందా
ఆడ నిదురచ్చింది పడుకున్న అట్లా హే మీ అన్న దెలువద్
మ్మ్
పడుకున్నా
ఏం
హలో
హలో ఆ ఆ వైఫై కనెక్ట్ ట్ ఏస్తే రాట్లేదు
ఆహా నీ వైఫై కి ఆన్ చేసినవా అయితే
ఆ వైఫై కనెక్ట్ చేత్తే ఇంతసేపు రాలేదు డిస్కనెక్ట్ చేసి మళ్ళ నీ ఫోన్ చేస్తే వచ్చింది మళ్ళీ కనెక్ట్ చేస్తే నీ వాయిస్ వినబడట్లేదు.
దావత్ బానే వత్తంది గదే ఇంకేమైంది
కొంచమే ఉంది సిగ్నల్ అందుకే భయమైతంది.
ఎహే ఎడ పోతాదో అనా
ఆ
నిన్న స్లయిడ్ ఏసేశాడు ఇంత ఆ
అన్నం ఫుల్లా
తిన్నా తిన్నా
ఏం కర్రీ
ఆ మా ఆఫ్టర్నోన్ ఏమో డిఫ్రెంట్ డిఫ్రెంట్ కరీస్ తింటాయి
కర్రీసా
హ్ పంపిస్తున్నావా పంపిస్తున్న
ఏమేం కర్రీస్ తిన్నవ్
ఇంక డిఫ్రెంట్ డిఫ్రెంట్ కర్రీస్ అని చెప్పినా కదా
అదే ఏంటి ఏంటియీ
ఏమో గుర్తులేదనుకో అవి
చికెన్, మటన్
మ్ అంత సీన్ లేద్ తి
హు పీచ్ లేదు
సమ్మర్ కదా మంచిగా నీట్ కోకనట్ వాటర్ తాగిన
హ్ హ్
మ్ బావుండ్ ట్వంటి రుపీసే బటీలు
ఆ
ట్వంటీ యేనా
ఆ ఆ.. పా కు బాటిల్ టు అది మనకూ పల్పి ఆరేంజ్ వస్తది ట్వంటి రూపీస్కి,
మనం
గంతె ఉంటది, అది గుడా
వేస్ట్ చెయ్యం గద
ఆ మ్
అదై సుక్కకు, గొంతు నిండ ముద్దిచ్కొని, నీళ్లు వొగ్గెయ్ రావోయ్ సుక్కలి
అదే అవ్వచ్చు. హు
హుం నువ్ మాట్లడె అవసరం వేస్టు
హుం ఆ
తెచ్చుకున్నవ, తిన్నవ,
తిన్న గానీ, అది అవి దొరకలేదురా పరోటలు యిట్ల!
అది యేఊరు
టిఫిన్ జేస్ నయ, టేబులియ్ ఫార్టీ ఫైవ్ అంట.
టిఫిన్ జేస్ నయనా
వూమ్
యేమన్స రోస్ట్ కూరలు జెయమని చెప్పు మె
అవె తెచ్చుకున్నె గా యిప్పుడు, నువ్ తెచ్చుకున్న
హుమ్ బాయ్ యిప్పుడేంటై.
అయితే, అది గ్యాసు గ్యాస్ ప్రాబ్లం కద యిప్ డు.
హుమ్ మ్ హు
కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లమ్ అంటె, యమజర్సి నీస్ పని జెయల్ యీరొ తెల్లేదెయ యిప్పరటి వరకు యింక.
ఎగ్, ఎగ్గూ- స్టీమ్ ఎగ్ రైస్ తినమను, మసాలయేసుకోకుండ,
ఆహ్ యీడ తాగొచ్చు గని యేదొ కదా దాస్తున
హుమ్ -ఆహ
ఆయన మెచ్ కోవాలి అని, మనం తెచ్చుకున్నంద.
ఆ
అగ్ దా అంతెలె హ
బాగున్నాయాహ్
బానె ఉంది తినాలిగ సార్ నేన్ త్రీ షాప్స్ తిరిగిన, అన్ని క్లోజ్ జేస్ ఉండె హాస్టల్స్ ఫస్ట్ ది జూసిన అది క్లోజ్. సెకండ్ ది జూతె అది మొత్తం క్లోజ్ జేస్ ఉన్నది.
అందుకె కొంచెం ముందె బొయ్ తెచ్
అహ నిన్ను అప్పుడె కాలేజెస్ నుంచెటపడే జూస్ నవ్, ఉన్నయ లేవ అని సో ఆ లెఫ్ట్ లో చేస్తార్
హు హుమ్మ్
హుమ్మ్ అందుకె అట్ల తెచ్చుకున్న
యిన్యోర లైప్
తిన్న, స్లీప్ జేసిన మంతె, నీట్ గా స్లీప్ బట్టి తిన్న బటి
నువ్ యెటుండె వాడివి స్టైలు నువ్వు
ఆ
అదే
తినేస్ పండుకొక ఎందుకు ముగించాండి
ఏమో ఎందుకులేసిందొ నాకే తెళ్తాది
ప్రీ గా వచ్చింది
అన్నోడు వాంటెడ్గా అప్పుడే మెల్కొవచ్చింది
కోచింగ్ మీ ఇష్టము
అ ఫ్యాను కొంచెం స్లో గా ఉండె అందుకే ఉడక పోత్తాందని తెచ్చిన
ఇడు పెట్టుకొకపొయినవా మరి
మర్చిపోయినా అట్నే నీదిరా ఫోన్ ఛార్జింగ్ పెట్టి అట్లానే మ్మ్ నాదస్ ఉన్నాయా తెల్లపు జారుకుండే ఇగ
ఊ
అంటే
ఒక కిట్టైన తిస్కుకొకపొయినవా
ఏమె నువ్వు అనంటున్నాది వినబడ్తలేదు సరిగా
ఆ కిటికీ అయినా తీసుకోకపోయేను అంటున్నాను
కిట్కీనే సిన్నానే ఎదిరబోయ నాకు తెలివకుండా నేనంటే కెట్కినే తీసుకొనిపోవాలని అంటావు
నిద్ర లెకుంటే నిను నిద్ర పొయింటిన
ఆహ ఫోన్ చార్జింగ్ పెట్టి సిన్నగా ఇట్ల తిరిగి కథా అటు వెళ్ళండియిగా
చిన్నీ వాంటు జిమ్ ఏం పని లేరాయచేయడం
ఏంది పక్కన అదంతా
ఇప్పుడు
ఊ
ఏంటి
మళ్ళా
చిన్నగనే వస్తుంది రాక నీకే బాగ యిన్పడుతుంది
అదే మరి దాన్ని కొన్ని కినబడుతరు
ఇప్పుడు వినపడుతుందా
ఏది వాడంతు రాయె తలీమ్
ఆ య ఏదో
ఆయన వస్తుంది
ఇప్పుడు డాక్టర్ కా
ఆమలా ఎంత గట్టిగా పడతదెంది
నేను చిన్నగా అని చెప్పినా కదా అందుకే ఇంకెక్కువ మాట్లాడతాను
ఉమ్
ఆ ఉ ఉమ్ ఓ చెప్పు ఏం జేస్నావ్
హ్మ్
చెప్పు ఏం జేసినవ్
ఎముంది రొటీన్ ఇగ రొటీన్ లైఫ్
ఏం తిన్నవ్ పొద్దున
మార్నింగ్ టిఫిన్ చెయ్యలేదు కదా జెస్ట్ కా టీ దే ఆ టీదాగి
బిస్కెట్
బిస్కెట్ కూడా తిన్నా
ఒకటి తీసుకొని బోయినవా
లేదు బ్యాగ్లో పెట్టుకుని పోయినా
అదే తీసకపోయినవేమో అని అడుగుతున్నా
అ లేదే బ్యాగ్లో పెట్టుకుని పోయినా
మ్మ్ బ్యాగ్లో వెట్టుకపోయ్ ఏం జేస్నవ్
తిన్నా
ఈయలేకడ్
మధ్యాహ్నం బయటి ఓచ్చిన పోవాల నా వద్దని ఆలోచించుకుంటా ఏ ఏదైతే అది అయింది న అప్పయినా అప్పటికే టు ట్వంటీ య టు ట్వంటీ కో టు థర్టీ కో
అంతా లేట్ గాన
ఆ అనింది అంటే కాలిలో వెేంది మాత్రం టూ ఫార్టీ ఆ టూ ఫార్టీ కి ఏమో పోయినా
ఉ
టు ఫార్టీ కి ఏమో పోతే తెయపు చెప్పు ఒక్కడ ఇది తిరిగి తిరిగి టు ఫిఫ్టీ కి చి టు ఫిఫ్టీ అంటానా టూ ఫార్టీ కి ఏమో సరే పోయినం ఇగ
ఉ మీకు నీకు ఇష్టమైన నెంబర్ ఏంటిది నిన్నే
ఆ
మీ ఫేవరెట్ నెంబర్ ఏంటిది అంటున్నా
నా ఫేవరెట్ నెంబరా
ఊ
నా టు ట్వంటీ ఫైవ్
అ ఫేవరెట్ కలర్ ఏంటి త్రి
ఫేవరెట్ కలరు ఏముంటది ఇగ బ్లాక్
బాగుంటదా
బ్లాక్ అండ్ బ్లూ
ఓకే బాయ్
అప్పుడే
ఆ బాయ్ బాయ్
అప్పుడే
ఐందిరా
ఎంతయిం
బాయ్ బాయ్
బాయ్ బాయ్